హలో
బాగున్నారా
ఆ బాగున్నాం తిన్నారా
ఆ తిన్నమండి మీరు తిన్నారా
ఆ తిన్నాం
ఏం చేస్తున్నారు
ఉమ్ ఏమి చెయ్యలేదు మేము ఖాళీగా ఉన్నాం రోజు సాటర్డే హ
ఏం విశేషాలు
ఆ ఏ ఏవి లేవు ఉమ్ ఆ మీరు ఫెస్టివల్స్ ఎలా చేసుకుంటారండి
మేము మా ఊర్లో ఫెస్టివల్స్ డైలీ మార్నింగ్ తొందరగా లేస్తాం
ఆ
స్నానం చేసి అంతా రెడీ చేసుకొని
మేము అంతా
పూజగాదినంత రెడీ చేసి తర్వాత పూజ చేసుకుని తర్వాత సాంప్రదాయాలు ఉంటాయి కదా అట్లా ఫాలో అవుతూ ఉంటాం మీరు
ఆ మాది అంతే మేము మార్నింగే లేచి ఫస్ట్ దేవుడికి ప్రసాదాలు చేసి
ఓకే
తర్వాత ఊరిలో ఉన్న గుళ్ళకన్నింటికి ఆ ఎల్లేసి సొచ్చి
అ
ఆ తర్వాత ఫుడ్ తిని
ఆ
ఉం
మీ ఊర్లో ఉత్సవాలు ఏం జరుగదా
మా ఊర్లో జరుగుతాయి
ఎలా జరుగుతాయి.
మా ఊర్లో చాలా బాగా జరుగుతాయి
చెప్పండి ఎలా జరుగుతాయి
అంటే ఆ ఒక దేవుడు ఉంటాడు అన్నమాట
ఆ
ఆ ఆ ఏంటి వీరప్ప స్వామి అని చెప్పి
ఆ
అది ప్రతి ఉగాది ఫెస్టివల్ కి చాలా బాగా జరుగుతుంది
ఓకే
మీ ఊర్లో
మా ఊర్లోను జరుగుతాయి
ఏం జరుగుతుంది
గంగమ జాతర ఉత్సవం జరుగుతుంది
అవునా ఇంకా ఏం జరుగుతాయి ఫెస్టివల్ రోజు మీరు ఏం చేసుకుంటారు
ఫెస్టివల్ రోజు దేవునికి పూజ చేసి ప్రసాదం చేసి మేము తింటాం అండి ఉపవాసం ఉంటాం
ఫెస్టివల్ రోజు మీరు ఉపవాసమా చేసినవ ఏం తినరా!?
అంటే దేవునికి పెట్టేదంకా ఏం తినము
అందరూ అద్దం అలానే చేసేది.
వు
ఆ ఫెస్టివల్ రోజు స్పెషలేంటి?
ఫెస్టివల్ రోజు స్పెషల్ అంటే ఏవి ఉండవు నార్మల్ పాయసం ఏద స్వీట్ ఏం స్వీటు పంచామృతం అలా ఏదో కొన్ని కొన్ని చేస్తాం ప్రతి ఫెస్టివల్ కి కాదు ఇంట్లో చేసుకుంటాం. ప్రసాదం ఈయడానికి గుడి పూజారి పూజ చేయడానికి అ ఉ ప్రసాదం బి డన్ కంత
అవునా మేమైతే అభిషేకం అప్పుడే పంచామృతం చేపిస్తాం ఉ ఇంకా ఏం స్పెషల్ చేసుకుంటారు. ఫెస్టివల్ రోజు మేమైతే ఆ ఊలిగా పప్పు రసం ఆ లెమన్ రైస్,
లెమన్ రైస్ఆ
ఆ
మేము అదే అంత చేసుకుంటాం అండము సాంబార్
ఆ ఆ అప్పడం పొంగులు
ఆ
ఇక్క ఎలా జరుగుతాయి మీ ఊర్లో ఫెస్టివల్స్
ఫెస్టవల్స్ బాగుండ వ్ అంటే ఎప్పుడు జరుగుతుంద తెరివాంతికి పోయి
అవునా మేము కూడా అంతే
ఇన్ఫామ్ చేసిన తర్వాత అందర ఆ టైం క అంతా గుడికాడికి వ ఎళ్ళిపోతారు
ఆ
అందరూ గుడికాడికి వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు పూజమాను తెచ్చుకుంటారు.
ఆ
దేవునికి అభిషేకం అంతా అంతా చేసిన తర్వాత ఆ దేవు దగ్గరికి అందరు వల్ల తట్టలు తీసుకుని వచ్చి తట్టలు ఇచ్చిన తర్వాత వాళ్ళయొక్క టెంకాయ తీసుకుని దేవునుకి టెంకాయ కొట్టి
ఉం
టెంకాయలు ప్రసాదం పెట్టి మళ్ళీ వాళ్ళకే ఇచ్చేస్తారు టెంకాయలు
అందరూ అంతే చేసేది.
ఆా
మా ఊరిలో కూడా అంతే
ఆ
మేము కూడా ఇన్ఫార్మ్ చేసుకుంటాం ఎవరినైనా పిలవాలి అంటే ఏదైనా ఫెస్టివల్ కి అలా
మా ఊర్లో డప్పు కొట్టి పిలుస్తున్నాం మేము మీరు ఎట్లా పిలుస్తారు?
ఫెస్టివల్ కి డప్పు కొట్టి పిలుస్తారా!?
అవును
నాకు తెలిదే ఏదేనా అంటే ఏవైనా ఉంటాయి కదా ఏవైనా ఆధార్ కార్డ్స్ అవి ఇవి అలా అయితే డబ్ప్పుు కొట్టి పిలుస్తారు. మా ఊర్లో అయితే ఫెస్టివల్ కి డబ్బు కొట్టి పిలిచరు.
మా ఊర్లో ప్రతి ఒక్క దీనికి డప్పు కొట్టి విలుస్తారు
మా ఊర్లో పండుగలకి పెళ్ళిళ్లకి డప్పుు కొట్టి పిలిచారు మీ ఊర్లో డప్పు కొట్టి పిలుస్తస్తారా
అవును
ఆ ఓకే
ఏదైనా పంచాయతీ ప పెటలోన్నా మా ఊర్లో డబ్బు కొట్టే వాళ్ళు ఉంటారు కదా
ఆ
వాళ్ళకి చెప్తే వాళ్ళు ఊరంతా తిరిగి డబ్బు కొట్టి చెప్పుకొని వచ్చేస్తారు వాళ్ళ ఆటిని అందరుూ వచ్చేయండి
మా ఊర్లో ఈ మధ్య డప్పు మానేసినారు మైక్
ఆహా మీది టెక్నాలజీ కదా టెక్నాలజీ పెరిగింది కావచ్చు మీరు అడ్వాస్గా ఉన్నరు
ఇంకా ఏంటి మీరు ఫెస్టివల్క్కి ఇంటికి వెళ్తారా
ఆ వెళ్ళాలి వెళ్తున్నాం
ఆ ఏరం చేస్తారు ఫెస్టివల్ రోజు
ఫెస్టివల్ రోజు ఇప్పుడు ఉగాడి కాబట్టి ఇది కొత్త సంవత్సరం కాబట్టి ఇళ్లంత కలీన్ చేయాలి అది
ఆ
ఇంట్లో ఉన్న పాత సామాన్ల అంతా కిందికి తీసి వా వాడుకుపోయినా దానికి అడిగి అంత మళ్ళీ అక్కడే పెట్టాలి
మేము అలానే చేసుకుంటాం
ఆ ఇంకా పొలం కాడికెళ్ళి పొలం అంతా కూడా అది క్లీన్ చేసి ఆ పొలంలో దేవుడు గుడి ఉన్నది ఒకటి
పొలం పొలం ని కూడా అలా చేసుకుంటార ఫెస్టివల్ కి మీరు
ఆ ఆ
మేం పొలంలో ఏం చేసుకోం ఫెస్టివల్ కి దిష్ట ఏమైనా కొత్త పంట పెట్టినప్పుడు మాత్రం దిష్ట అలా చేసుకుంటాం
మేము ప్రతి ఒక్క పండకి పొలము వెళ్ళి పూజ చేసుకుంటాము
యు తోట దగ్గరా
ఆ
ఎలా చేసుకుంటారు
ఎలా అంటే అక్కడ ఒక దేవుడు ఉన్నది గంగమ్మ దేవుడు అని దేవత దేవత
ఆ
ఆమెకెళ్ళి పూజ చేసి
ఆ
ఆమెకి నైవేద్యం పెట్టి
ఆ
అక్కడే అంత తిని
ఎవ్రీ ఫెస్టివల్ కి
ఎవ్రీ ఫ్రైడే చేస్తారు మా అమ్మ
అవునా
ఆ ఫెస్టివల్ అప్పుడు కూడా డైలీ చేస్తాయి ప్రతి ఫెస్టివల్ కి వెళ్ళ చేస్తది
మా ఊరి దగ్గర అలా కాదు వర్షం రానప్పుడు మాత్రమే ఒక దేవుడు ఉంటాడన్నమాట ఆ దే దేవుడి దగ్గర అలా చేస్తారు
ఆ
ఆ ఎలా అంటే వర్షం రానప్పుడు దేవుడిని అలా చేస్తే వర్షం వస్తుంది అడిగానం
ఆ ఓకే
ఆ మీ సైడ్ అలా చేయరా
మా సైడ్ అలా చేయరు ప్రతిసారి చేస్తాం
ఆ ఈరోజు సాటర్డే సండే నెక్స్ట్ మీరు ఏం చేస్తారు
ఎప్పుడు
హాలిడే కదా సాటర్డే సండే
సాటర్డే సండే హాల్డేగా ఏం చైర్లో కూర్చుని ఇంట్లో ఉంటాం అంతే ఇంట్లో
మ్మ్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేస్తారా మీరు
ఆ బాగా ఎంజాయ్ చేస్తాం
ఆ ఫెస్టివల్ కి
ఫెస్టివల్ కి ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తాం
ఆ మేము అంతే ఫెస్టివల్‌కి మంచిగా రెడీ అయ్యి ఫ్యామిలీస్‌తో ఫొటోస్ తీసుకొని మేము అలా చేసుకుంటాం
మీరు రిచ్చా
ఆ
మీరు రిచ్చా
ఆహా లేదు మేము సాధారణ మనుషులం
పండకి కొత్త బట్టలు తీసుకోలేదా
అంటే ఫెస్టివల్‌కి మండేటరీ మేమి ఫెస్టివల్ మంచిగా చేసుకుంటాం కాబట్టి అందరం తెచ్చుకుంటాం
ఎంతఅయి ఎంతో టెన్ కే పెట్టి తీసుకుంటారా
ఆహా లేదు
రిచ్ పీపుల్స్ అంతా టూవల్ కే థర్టీన్ కే పెట్టి తీసుకుంటారు కదా
అంటే ఫైవ్ కే పెట్టి తీసుకుంటాం
అవునా
ఆ
మ్మ్
ఆ అంటే మాది అప్పుడు జాయింట్ ఫ్యామిలీ అందుకు అలా తీసుకునే దా
ఆ
హ్మ్ ఏం తిన్నారు
అదే అన్నం సాంబార్ మీరేం తిన్నారు
ఆపం చేట్నీ
పొంగల్ చట్నీ
ఈ ఇంత పొద్దునే అన్నం సాంబార్ తిన్నారా మీరు
అవునవును
ఎందుకు
మా ఇంట్లో అదే చేసినారు కాబ
అవునా ఓకే వంటొచ్చా
ఆ నేను మంచి చెఫ్‌‌నండి
అవునా ఏం చేస్తారండి ఏమేం కుక్ చేస్తారు
నేన్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ
బాచేస్తారా అండి
సూపర్గా చేస్తానండి
ఆ ఓకే ఎప్పుడు నేర్చుకున్నారు మీరు
ఆ
అంటే ఎలా నేర్చుకున్నారు
యూట్యూబ్ చూసి మా అమ్మ నేర్పించింది
ఓ ఓకే ఐడెంటి సెన్స్ దోసా
ఆయిలీ దోసా పూరి
ఆ
ఆ ఇడ్లీ
ఆ
వెరైటీ వెరైటీ చేసుకొని తింటానండీ
అది ఫెస్టివలికి విరుపా ఆ షడ్రుచులు ప్రసాదం చేస్తుంటారా
ఏంటి ఏంటి
అంటే సెవెన్ ఐటెమ్స్ ప్రసాదం
అంటే ఎలా ఉంటుంది
అదే మ్యా ఓ మ్యాంగ్ ఆ మామిడి పండు మామిడి పండు ఉప్పు వేప ఆకు పోతా బెల్లం మూక్క కారం ఉప్పు చేేదు ఉ
చేసుకుంటామండి
మేము చేసుకోమండి ఫెస్టివల్ కి
ఎందుకండి
నేను ఎప్పుడూ చేసుకోలేదు కానీ మాకు తెలుసు
ఓకే
ఆ మీరు చేసుకుంటారా ఎవ్రీ ఉగాది ఫెస్టివల్ కి
ఆ బెల్లము వేపాక్క తీసుకుని వెళ్ళి అందరికి తినిపించి వాల్ మాక్ తినిపించాం
బెల్లం
వేపాకు
ఆ రెండేనా
ఆ
ఆ అంటే మామూలుగా సెవెన్ ఐటెమ్స్ చెస్ చెస్ చేస్తార్ కదా
అది ఫుడ్లో చేసుకుంటాము ఇది జస్ట్ దేవంతో పెట్టేసి